హలో
హలో
ఆ వినిపిస్తుందా అండి
కలండి ్హ్హ్ బాగున్నామండి ఈరోజ ఎట్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి
ఈరోజు మేము షాపింగ్కి వెళ్దామండి ఈరోజు మీరు వెళ్తారా అండి ఎప్పుడైనా షాపింగ్కిి
ఆ వెళ్తామండి
అవునా
ఏదైనా పండగలు అలా వచ్చినప్పుడు మేము షాపింగ్కి వెళ్తామండి
అవునా ఈ రోజు అయితే నేను ప్రొద్దున ఇంకా సాయంత్రం వేళ అలా మార్కెట్ కి వెళ్ళానండి మార్కెట్ కి వెళ్ళి ఇంకానే కూరగాయలు ఇంకా ఆకూరలు పప్పు దినుసులు అలా కొనుక్కున్నాను ఇంకా పక్కనే స్ట్రీట్ షాపింగ్ కనిపించింది అందులో షాపింగ్ చేశాను చాలా రకరకాల ఐ టమ్స్ అయితే చాలా ఉన్నాయంండి ఇంకా బట్టలు అమ్మాయిలకు కావాల్సిన నా జువెలరీస్ అలా అన్ని రకాలు ఉన్నాయండి మీరు ఎప్పుడైనా కొన్నార
కొన్నానండి డిమార్ట్ ఉంటుందండి మా దగ్గర అక్కడికి వెళ్ళేసి అన్న ఉంటాయి కొనుక్కొని వస్తామండి
అవునండి డిమార్ట్ లో అయితే ఇంకా చాలా రకాల వెరైటీ వెరైటీ ఐటమ్స్ ఉంటాయి కదా ఇంకా చాలా తక్కువ మంచిగా తక్కువ ధరాలకు వస్తుంది కదా
హ్మ్
మీరు డి మార్ట్ వెళ్ళినప్పుడు
మేము డిమార్ట్కి వెళ్ళప్పుడు కావాల్సి వస్తాయి కదా అండి నిత్యావసరాలు అవన్నీ కొంటామండి
నిత్యావసరాలు అవన్నీ ఉంటా
కూడా కొంటు ఉంటామండి ఇంకా ఈరోజు స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాము అక్కడ ఇం ఇంకా బయట దొరికే ఇంకా అన్ని రకాల ఐటమ్స్ అంటే బట్టలు షూస్ అండ్ ఇండ్ జువెలరీస్ రకరకాల ఐటమ్స్ ఉంటాయి కదా మేము ఇంకా స్ట్రీట్ ఫుడ్ కూడా తిన్నామ అంటే మీరు ఎప్పుడైనా అలా తిన్నారా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా
ఆ తిన్నామండి పానీపూరి ఉంటుంది కదా అండి పానీపూరి తింటాం మేము
అవునండి ఇంకా మేము సాయంత్రం వేళ మా కుటుంబ సభ్యులతో ఇంకా మేము సాయంత్రం వేళ మా కుటుంబ స సభ్యులతో అందరం కలిసి అలా పండగ వస్తుంది కదండి ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది కదా
ప్పే కదండి
ఇంకా దేవాల దానికి వెళ్ళ అవును ఇంకా దేవాలయానికి వెళ్ళేటప్పుడు మంచిగా కొత్త బట్టలు వేసుకొని స్వామివారి కళ్యాణకి వెళ్ళ వెళ్తా వెళ్ళాలి కదా అందుకని మేము తీసుకున్నాము మీరు తీసుకున్నారా షాపింగ్ కి చేసారా
ఏందండి
మీచ్ మీరు షాపింగ్ చేసారా మరి
ఆ చేసేసామండి అయి పోయింది మేం ఉగాదికే కొనేశామండి
కాశీ అవునా ఇంక మేము మార్కెట్ క్కకి వెళ్ళామండి అక్కడ చాలా రకరకాల ఆకుకూరలు కూడా కొన్నామండి పాలకూర తోటకూర మునగాకు ఇవి చాలా హెల్త్ కి ఆరోగ్యానికి చాలా మంచివి కదా అందులో ఐరాన్ కూడా ఉండడం వల్ల మన శరీరానికి చాలా ప్రోటీన్స్ మినరల్స్ అందుతాయి కదా అవి తీసుకున్నామండి అలాగే ఇంకా మార్ట్కి వెళ్ళి షాపింగ్లో అన్నీ డైలీ యూసెస్ బట్టలు పప్పులు చిన్న పిల్లలు వచ్చారండి మాయమ్మ మాతో వాళ్ళకి చాక్లెట్స్ బిస్కట్స్ కూడా కొన్నామండి మీరు తింటారా
మ్ మేము కీరకాయ ఎక్కువ తింటామ అండి ఇప్పుడు సమ్మర్ సీజన్ ఎండాకాలం కదా సో కీరకాయలు తింటాము ఇంకా కా కాకరకాయ కూడా హెల్త్ కి చాలా మంచిది క్యారెట్ ఇలా ఇవన్నీ తింటామండి మేము
అవునండి చాలా మంచి ది కీర దోశ ఈ ఈ ఎండాకాలంలో చాలా మంచిది కదా మన బాడీ చల్లదనాన్ని ఇస్తుంది అలాగే మేము హ్మ్ బయటకి ఏళ్ళినప్పుడు ఇక్కడ స్ట్రీట్ లో జూస్ తాగామండి ఫ్రూట్ జ్యూస్ బాదం జ్యూస్
హుమ్ అవును బాదం జ్యూస్ బాగుంటుందండి
అవునండి ఇంకా షాపింగ్ కి వెళ్తే అంతే కదా మనం అమ్మాయిలం ఏదో ఒకటియితే కొనకుండా ఉండలేం కదా